ఆ
వినబడుతుంది వినబడుతుంది
వన్ టూ త్రీ ఫోర్ ఫైవ అ ర రింగనిచ్చిండు
అంటూ ఆ రీడింగ్ కంపల్సరీ అది మనం కాలట్లో మాట్లాడినాం అనేసి రేడింగ్ రీడింగ్ అ
ఆ ఆరు వందల అరవై ఐద వచ్చింది కదా
ఆ అంతొస్తే ఓకే అన్నట్టు బా ఏడు వందల ఇరవై ఒకటి వస్తే ఫోన్ కట్టా దాడమడిగ్గా అంటే మా పన్నెండు నిమిషాల పూ పన్నెండు నిమిషాల మూడు సెకండ్స్ కి కట్ అవుతతుంది
ఆ
అదేదా మనం ముందు కొంచెం ముందు క చేస్తే అట్లా రేటింగ్ కంపల్సరీ అ ఏదో ఒకటి ఇజంది తీసుకోదు
తీసుకుంటే కదే మర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఉంది కదా నార్మల్ గా ఎక్కువున్నది పెంచాలి కదా అని ఫై పెట్ టేస్నా
ఆ బా మాట్లాతే ఫైవ్ ఇచ్చా అంటే మనం ఎట్లా మాట్లాడిన విధానాన్ని బట్టి రేటింగ్ తక్కువనా ఎక్కువ అ వాళ్ళకి కూడా క్వాలికకులేషన్ ఉంటది కదా
అవును
అని ఎక్కువ ఇచ్చినా ఇక మాపబ మనం సడన్ ఫోన్ చేస్తే కట్టు కాకుండా ఉంటది అంటే కట్ అవుతుంది అవతల వాల్ల ఫోన్ పోకుండానే కట్ట అవుది మన ఫోన్ అ వాళ్ళంటా జీరో జీరో పడ్డప్పుడు లేద ఒక హండ్రెడ్ సెకండ్స్ అట్లా పడ్డప్పుడు మామూలుగా వన్ అట్లు ఇచ్చేస్తే అయిపోదుని నేను అట్లా నేచిన ఫాలోవర్లనే అయిన మొత్తానినికి అయితే అ ఆయన నిన్నటి దాకా మా ఇదా నేను ఇక మాట్లాడుకున్నా నేను కూడా మాట్లాడుకున్నా కాని తక్కువ అయ్యా బాగా తిప్పిన కదా అంటే ఆమెను ఏమనలేదు కాకపోతే పని విషయం ఆమెకుేస్తుంది నాకు ఏస్తలేదునేసి అట్లా కూడా
అంటే ఇప్పుడు మీ ఆ అత్తయ్య ఇక్కడ ఉండదు కదా పక్కన వేరే దగ్గర రెంటు తీసుకొని ఉంటుంది కదా ఇక్కడికి వస్తాందా మళ్ళీ
ఆ వచ్చి చేసిపోతాంది
హా మరి చేస్ చెల్పోతుంఉండడు
ఆ ఆ ఆ
ఆ ఆ మరి నువ్వు నాకు చేస్తాలో ఆమెకి చేస్తను అంటే ఏమంట ప మరి
అట్లనే అంటేనే బూతులు వదిలిపెట్టింది వదిలిపెడితే నేను అవే వదిలిపెట్టినా ఇగ ఈ మా ఆయన ఏమంటాండు నువ్వు ఊకో నువ్వు ఊకో ఊకో దేవుడున్నడు దీపాలు ముట్టియ్యద్దా అది ఇది అని నా మీద సీరియస్ అయ్యిండు సీరియస్ అయితే మరి ముట్టిత్తే ముట్టియ్యని గాని మొన్న నేను ఊరికి పోయిన రెండు రోజులు లేను లేకపోతే నువ్వు వచ్చిగా గిన్నెలన్నా తోమి మరి సరే అన్నమండినవో వండలేదో దేవునికి ఎర్క ఆ పిల్లగాడ్నుంచి పోయినా ఆయన నుంచి పోయినా ఒక రోజు పీల్ళు ఫంక్షన్కే వేయిర్రు అందరు కలిసి తెళ్ళారన్న బియ్యం పెట్టిన బుజ్జి అంటే బియ్యం పెట్టినా తినంటే తినలేదు ఇంటికానే తానం వేసుకొని పోయింది మ తానంచ్చిపోతే ఏమైంది నువ్వు బియ్యం పోంది దాని మీద తానం ఇచ్చిపోతే ఏమైంది ఆయనకు వేసుకన్నింగా పోయి ఆ తాళం వేసుకోవాలి తాను వేసుకొని పోయింది అక్కడ ఒక రెంటుకున్న కాడ
మరోసారి నువ్వు తాలమిచ్చి పో తాలమిచ్చి పోకుండా కుడా నార్మల్గా ఎంత బాక్స్ పోయి తీసుకొచైనా అయ్యా తిను అని ఇక్కడ పెట్టి పోయినా అయిపోగా మరి
పెట్టుకో అంటే అందుక నాకు ఫోన్ చేసి అన్నది కదా నాకు చేసింది చేసా అన్నదా బుజ్జ బుజ్జి నే బియ్యం వండి అని వచ్చస్తారు ఏ టైం వేమో అని బియ్యం వండినా అన్నం వండి అన్నం వండితే అన్నం మాలాడి వాడు వసుకొ అంటే బాక్స్ బాక్సులు పట్టుకాంటే వద్దు అన్నాడు గిన్నెలు వేసుకోవచ్చు అన్నం కూర చరింత నీకున్నా నీ కొడుకు మంది పెడతార అంటే వద్దన్నాడు బుద్ధి వద్ా అన్నదని అన్నాడు ఏమ వద్దని అన్నాడు అని అన్న అన్నదట అన్నాడట అంటే పొద్దున్న కుళ్ళ పోతారు ఇంక పూతే సర వద్ద అన్నాడు కదా అని పెట్టకుండా పోయింది ఇగ మల్ల కాకలి బాగాయి మా యేరాలు కాడ పొయ్యి తిన్నరంట పిలిచిందట మా యేరాలు కూడా పిల్తది మంచిగనే ఉంటం అందరం కలిసి మెలిసి అయితే సింధూ రా అని పోయి తిన్నారంట పిల్లగాడున్ను ఆయనే హమ్ తోడ కూర వండితే తిన్నరట ఇంగ క అద నేను వండలేదా నేను చేసి పెట్టలేదా నువ్వు లేనప్పుడు చేసి పెట్టలేదా చేపలేదా అనీ నీ నీకు ఆమెకు ఇద్దరు జీతగాల్లేమన్న జీత జీతగాళ్ళ లెక్క కనబడతన్నా గిన్నలు తోమలేదని అన్ అన్నంట అన్నిసార్లు అంటన్నవ్ అంటే ఇద్దరం కలిసి ఊరికిపోయినం పోయినప్పుడు నువ్వు ఒకరికి చేసి ఒకరికి చేయపోతే ఇద్దరం ఒకరు పోయినప్పుడు ఒకరు చేసి ఒకరు చేయపోతే ఎట్లుంటది ఇద్దరం ఇద్దరం అళ్ళం కాదు ఇద్దరం బేళ్లం కాదు ఇద్దరం సమానం అయినప్పుడు ఇద్దరు గీతి అయిపోదిదా ఇద్దరు దగ్గరలో నువ్వు వేరే బయట ఉన్నవ్
అవునా సరే వాళ్ళ ఇంట్లో ఎవరు లేకున్నవు నువ్వు పోయి చేసినేం కాదు మీ ఇంతవరు లేకున్నా వచ్చి చేసినా ఏం కాదు మళ్ళీ తర్వాత నీక్షత కాని రోజు మరి అట్లే అనుకొని వదిలేసుకుంట వోతే బాగుండదు కదా
హ్మ్ అయితే అట్లనే మీకు నేను జీతగాల్లెక్క కనబడతాన్నా మీ జీతగాలెక్క పని చేయాలన్నా మీకు జీత జీతం ఉన్ననా నీకు మీకు మీరు భూ పంటే నేను వచ్చి చేయల్నా అది ఇదా అని బాగా మాటలు జారింది
ఆ
ఇ పోద్ పో మాట్లాన్నయ్య మాట్లా అంటే ఈయన నోర్మూయ్ నోర్మూయ్ అంటాడు నోరుముసుదేంది నీ వల్లే పడ ఫస్ట్ అని ఈయనను కూడా తిట్టిన తిట్టి బాగా సీరియస్ అయ్యి లోల్లి కూడా పెట్టు కున్న అందరి ఇంట రూ కావంే అందరిలానే మొతుకుంటా ఉంటు నీ అరి ఇంటనే చిగ్ొతుంది అని కూడా ఇట్లో కూడా అన్నా
అన పోయినవ్ మరి ఆ ఇంటి పక్కనోల్ల గిట్ట మరి నేనెసొంటి దాన్నో ఏంటో తోనాను గూడా
హ్మ్ అనిపిచ్చినా అందరు ఉన్నారు అ అందరులో ఎవరిదిచెప్పేంది నీకు ఎవరు చెప్పిరు అది చెప్పిరా ఇది చెప్పిరా అని అన్ని ఆనందించింది అదే చేప్పుడు ఎందుకు పొద్దున్న లేసి నేన్ స్తాన నేను చూసిన దాన్నయితే దొంగని కాదు కదా నేనే సూత్తన్న తన బయటోళ్ళయితే కాదు అదదా బైడలు చెతన్నా మన కాని నేనే పొద్దున్న నాలుగు గంటలకు లేత్త నువ్వు చేసే గనకార్యం అన్నీ చూస్తా అనీ అన్నీ అన్న పాలు కూడా పాలు పిండుకొని కూడా పాలు లెవ్వన్న రోజులు ఉన్నాయి నా కొడుకు తాగుతాడని తెలిసి కూడా నువ్వు గిన్నన్ని పాలు కూడా వేయకుండా పాలు లేవు పాలు లేవు అని చెప్పిన రోజులు ఉన్నాయి పాలు బర్రె ఇయ్యలేదని చెప్పింది నా కళ్ళ ముందు విండి కూడా అని అన్నెత్తేసిన
ఆ
నేను ఊళ్ళనే ఉండడం నీకు న ఇంట్లోనే ఉండడం నీకు నచ్చలేదట్టుంది ఈ ఊళ్ళనే ఉండడం నచ్చలేదట్టుంది నువ్వు చెప్పబట్టె నేను ఆ ఇంటికీ పొయినా అని బాగా మాట్లాడిది బాగా మాట్లాడుతే ఇదే మాట అ రోజు అంటే చెప్ప్ పదికొం అందన్నా అన్నా డైరెక్ట్ంటే ఇప్పుడు నేను ఒక మాట అనాలంటే నువ్వు నన్నేదో అంటేనే కదా నేననేది ఉ జోలీకి రానుగా నేను అంతే కదా ఇప్పుడు నా జోలికి రాంది నేను నిన్నెందుకంట చెప్పు ఏదైనా నువ్వు నా జోలికి వచ్చినవు కా నేనేమి అని ఎన్నన్న
ఆ అంటే ఇంటి పక్కన వాళ్ళు గిట్లా వచ్చిళ్లా మళ్ళీ
కూలి పెట్టాలి అందరిని నిలబడ్డరు అందరు ఇన్నారు అందరిన్నరు ఒక్క సప్పుడు చేస్తలేరు సప్పుడు చేయల అందరు నాకు సప్పోర్టే ఆమెకీ ఎవ్వళు ఉండారు ఉకా నాకు చేసినంసరే ఉంటయి కాబట్టి కానీ ఆమె నోటికి భయపడి మాత్రం అప్పుడే కుడు
ఆ
ఉమ్ మి వాళ్ళు ఒక ఆమె అన్నాది కదా అ ఊ కోవాలా ఓర్చుకోవాలా ఎవరో ఒకళ్ళు ఓర్చూకోవాలా అంటే మీ అత్త చేస్తే నువ్వు డ్చకుంటావు అత్త మీరాగతే ఊకుంటావా నువ్వు ఓచకుంటా నోర్ ముసేసిన మా దెబ్బగా నోర్మసింది ఇగ
ఆ రెచ్చగోట్టెటప్పుడు బాగా అందు
బాగా అయితారు ముళ్ళ దజిన కడుపు మసలిపోయింది మాట్లాడిన పాసమే మాట్లాడుకున్నా అంటే మాట్లాడుకోని నా కడుపు మసలుతుంది కానీ మాట్లాడుకున్న మంచిగా ఊళ్ళే ఉండ కాని మెదిద్దాకు వాళ్ళ కొడుకు ఫోన్ చేసి
ఆహ మరి మీ బావ ఏమంటాండు మరి
బామ ఏమనడు ఏమన్నాడు వాళ్ళు సప్పుడు చేయాలే ఒక్క మాటఅనలే రెండు మాట్లాలు అనలే
ఆ
హు ఎగినినికి నొప్పోస్తది హు
ఏంటిదే ఆ మరి ఆ పిలిషిళ్ళు పోవాలి అని అన్నది ది సుష్మిత చె
అమ్మోళ్ళు కాదు మా సంతమాయోళ్ళు పిళ్తే పొయిల్లాట
ఆహా
ఉ కిందకాలజ
నూర్లీ కూడా పెట్టే ఆమ్ చింతకాలంలో కూడా పెట్టిళ్ళుగా
పెట్టిర్రు చాలా మందే పెట్టిర్రు మాకు అనిత పెళ్ళికి ఎవలు రాలె అదే అదే అల్లింటికాన్నే ఉన్నా నిను కూడా
ఆ మామ వాళ్ళ బావ వాళ్ళు వచ్చేళ్ళు
ఆ ఆ
మా ఇంటికి వచ్చిల్లు ఆయనున్ను ఈయనే ఇంకో ఆయన వాళ్ళ పెద్ద బావ ఉంటాడు కదా
ఎవలే
ఈ ఇటు ఈ ఊరికేళ్ళి ఉంటది కదా మన ఎలా పోయిన నవ్యశ్రీ వాళ్ళ ఇంటికెళ్ళి
ఏ నవ్యశ్రీ ఎలాబోయినా నవ్యశ్రీ
అబ్బా ఈపేర్లు ఏ కాదే ఒక ఆయన ఉంటాడు చూసినావా ఆయనకు మ్యారేజ్ అయిద్ధి ఇప్పుడు వాళ్ళ ఇల్లు కాలేంది అది ఇదని అన్నారు కదా ఆ
అదే ఊరా
ఆ ఆ అంటే వాళ్ళ ఇల్లు గిట్ట కాలి ంది అదిఇదని అన్నారు కదానే అప్పుడు
ఏమో బుజ్జి మన గుర్తు కొతలే
ఇప్పుడు మామయ్యకి ఇద్దరక్క చెల్లాలట కదా
హు
ఆ
ఆ ఇద్దరు ఒకలు వాళ్ళు ఒకలు ఇల్లు
ఆ ఇప్పుడు పెద్దోళ్ళు అనేటోళ్ళు ఇక్కడ మన దార్పం ఇక్కడ ఈ ఊరు దగ్గర గర ఉండటోల్లే కదా ఆ ఎప్ ఉ ఊ
హు ఇంకోలు ఎక్కడున్నారు ఇన్నే
ఆ అయితే వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి మా ఇంటికి ఒక రోజు మొన్న ఉప్పలం పెట్టుకున్న శుక్రారం రోజు వచ్చిందనమాట మా ఇంటికి
ఆహో
చాలాసేపు కూర్చొని మాట్లాడిళ్ళు మాట్లాడినంక యాదో షాలు పోసిన తిన్నారు ఎల్ బయళలు ఇప్పుడు పని మీద వచ్చిళ్ళ అంటే ఉప్పలమ్మ పెట్టుకుంటారు ఉప్పలమ్మ పెట్టుకుంటా అంటే వచ్చినము అది ఇది అని చెప్పేస్ మీకు జెప్పలేదా మరే
అమ్మోళ్ల కే మాక్ జెప్పలే మేం చెప్పినా రాంగా దూరం నుండి ఏమత్తాం
ఆ
ఫస్ట్ జెప్తేనే రాలే మేం ఇప్పుడేం
ఆ అదే ఫోన్ చేసి మాట్లాడిండు అదిదని చెప్పింది ఆయనకేమైనా పిల్లలయిల్లానే ఆ
అసలు మాకు అర్ధమే కాలేదు ఇప్పుడు ఆ ఎవలు మనిషి ఎవలు
పేరు మెన్షన్ చయ్యదుగదనే
అ ఏంగాదు చెప్పొకసారి
ఇయ్యన పేరు ఏం పేరు ఉండేగా ఆయన లక్ష్మణో ఎవరో ఉంటారుగదనే ల పే పురమాయన ఆ గాళ్ళు
ఆ ఒక బిడ్డ ఒక కొడుకు పెద్దోళ్ళే వాళ్ళు కూడా పుట్టిరు అక్క ఫస్ట్ పెళ్ళైన కొత్తలో పుట్టలే
ఆ
ఆ ఇప్పుడు పుట్టిర్రు ఆ బిడ్డ కూడా బాగానే తొమ్మిది సంవత్సరలు దాకుండొచ్చు ఎనిమిది తొమ్మిది ఉంటుది మా పెళ్ళప్పుడే చిన్న పిల్ల ఏమో
ఏహే ఇంకాగాయన ఎందుకేప్పిచ్చి
మ్
అయన కిద్దరు కొడుకులేగా అదే ఇప్పుడు ముురళిమామ వాళ్ళ అక్కవాళ్ళ పెద్దక్కవా లో
అవునా
మురళి మామ వాళ్ళ పెద్దక్క వాళ్ళు లక్ష్మీపురం అయనా
ఇద్దరు కొడుకులు ఓకే
ఆ ఆయన ఒక్కొక్క ఆయనకి పెళ్ళయింది గదా అందులో
ఆహ ఆయన కా వాళ్ళక్కూడా కానీ పందిందని అన్నారు ఒక మాట మోహన్
ఆ మోహన్ మోహన్
ఆ అందన్నరు గాని ఏమో ఇగ
ఆ హ గ గురించి అయినా అడిగింది
నేనెక్కడికోక్కడికి పోయినా మా ఆయన ఫోన్ చేత్తాడు తలకాయంతా భీభసంగా నొస్తాంది పొద్దున గొం
ఎందుకు ఆతుర్య టెన్షన్ పెట్టు కొని ఆలోచించుతన్నావా ఎవరు పడితే వాళ్ళదని
ఏమడైడమైన అన్నీ వాదన మనవల్ని తప్పు అని చూయించినప్పుడు ఆ తప్పు కదని నిరూపించడానికి ఎన్ని జరగబో
అసా తప్పుడు నువమెఊ ట్లా పెద్ద మనుషులవ ఆ పెద్ద మనుషుని పిలిపించి ఒక్కసారి బుధదేవవిత బాగుంట పట్టద
ము అది నాకల బంగారంం కూడా వచ్చిన్నా ఆమ కారణడి ఇన కారణే
ఎక్కనస ఎందు పెట్టారం మరిమకు ఎప్పుడ ఒప్పుకుంది
ఎప్పును కా పెద్దామో చేయించింది తులం మరి మన కూడా ఏం స పెద్దామె కు
ఆహా అ జయపిట్టిింద తలో
చేపచింది చేపిద్దానే ఇ కా ఆ అతుల అంత డబ్బులు ఎంత ఆయన ఎంత అయితే అవి ఈ అన్నదమ్ములు ఇద్దరు కట్టుకున్నారు శరీని ఆమె కట్టలేదు మా మాత్రం కట్టలే గాని శరీ కట్టుకున్నారు
ఆ
నాగు చేేయి చ చెరని కట్టువాలి కదా నాకు ళ్ళ అయిన రోజా చెప్పిన మ తన్న బంగారం కావాలి నాకు మరి ఆ ఏం సార్ నాకు ఏం సార్ అంటే ఏ తీసుకుందాం తీసుకుందా అన్నారు మళ్ళ మేం తీసుకుందాం తీసుకుమ అని అంటే అప్పుడు రేటు ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నది రేటు ఇప్పుడు ఎక్కువ ఉన్నది కదా అంటే నువ్వు ఎప్పుడైనా తీసుకుంటాండ ముంగా నాకదస్తుల మంగళ పట్డి నాంని కూడా అన్నా నేను